హాయ్ అండి
హాయ్ అండి బావుఉన్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నార అండి
ఏం లేద అండి ఫుడ్ తిని ఇప్పుడే కూర్చన్నాన అండి
అవునా అండి
అవున అండి
అదే అండి ఇప్పుడు ఒక రీల్ చూస్తా ఉన్నాన అండి నేను
అవునా అండి ఏం రీల అండి
అదే అండి ఇప్పుడు మన పక్షులు అన్ని అంతరించిపోతు ఉన్నాయి కదా అండి అలా ఒకరి నీళ్ళు
ఏ పంక్షులు కూడా కనిపించవు ఎక్కువగా
ఆ అవునండి పక్షులు ఒకప్పుడు మన మన ఊర్లో ఉండంగా అయితే ఊ ర్లనే కాదండి ఎక్కడైనగాని అప్ ఆ మా ఇంటి దగ్గర ఒక పిచ్ కల గుడు ఉండేదండి ప్రతి రోజు ఒ చ్చేది మేము ఫుడ్ వేసే వాళ్ళం అండి వాటికి ఫుడ్ ఇస్తుంటే తిని వెళ్తా ఉన్నాయండి మళ్ళీ ఇవ్ మా మా గుడికే వచ్చాయండి ఒక గూడు కట్టుకున్నాయి మ ఇంటి దగ్గర చెట్టు కింద చెట్టు పైన అలా రోజు
హలో
హలో
హలో
హలో హలో అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ అలా రోజు ఆ గుటికే వచ్చేవండి అక్కడ చాలా గుడ్లు పెట్టుకున్నాయి
ఆహా
గుడ్లు పెట్టుకున్నాయండి ఆవి ఒక ఏం చేసాయంటే ఆవి ఒక రోజు కింద పడిపోయండి అవి
ఆ
కింద పడిపోయిఉంటే కుక్క తినేసిందండి పాపమ్ అదైత్ తే అది అదయితే చాలా బాధపడిపోయిందండి పిచ్చుక తనే తనమీద వచ్చి గుచుతుందండి వాటి ముక్
అవునండి అవును అయినా ఈ కాలంలో అంతా ఇప్పుడు ఎక్కువ వైరస్ వల్ల అంతా ఫోన్స్ వెహికల్స్ అన్ని ఎ క్వైపోయి ఇప్పుడైతే ఏ ఏ పక్షులు కూడా ఎక్కువ కనిపించవు కదండి కాకులు కూడా అంతేనండి అప్పుడు ఎంతగా ఉండేవో అసలు ఇంటి దగ్గర మనం పొమ్మన్న పోయేవి కాదసలు అప్పుడు అలా ఉండేవి ఇప్పుడైతే చూసే కూడా కష్టం అయిపోయిందండి అలా ఉన్
ఆ అవునండి పిచ్చుకలు రామచిలుకలు ఇలా ఎన్నో ఎన్నో పక్షులు ఉండేవ్ కదండి మంచిగా అప్పుడు వెళ్తా ఉండేవండి కానీ ఇప్పుడేమో అసలు ఏమీ లేవండి పిచ్చుకలు చిన్న చిన్నవి అంతరించిపోతున్నాయండి ఈ రేడియేషన్ వల్ల అసలు రేడియేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్ అవి మామూలుగా ఎక్కువ వైర్ల మీదే కదా అండి ఉంటాయి హలో అం
ఆ చెప్పండి
ఆ అదే అండి వైర్ల మీద ఎక్కువ ఉంటాయి కదా అండి అది
అవునండి అవును ఎప్పుడు వైర్ల దగ్గరే ఉంటాయండి అవి
ఆ అలా ఉండడం వల్ల అవి సడన్ గా రేడియేషన్ ఎక్కువ అవ్వడం వల్ల చనిపోతున్నాయి కదండి పాప్
అవును చాలా ఈ మధ్య అయితే అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదండి ఏ ఒక్క పాక్ పక్షులు కూడా ఉండట్లేదు అడవులో అంటే ఇప్పుడు చేన్ల సైడ్ అలా వెళ్ళిన కూడా చాలా రేర్ గా కన్ పిస్తయండి ఆ సైడ్ కూడా ఎక్కువగ లేవండి
ఆ అవునండి ఆ అవునండి అప్పుడు అయితే పంట పొలాల్లోక్ కూడా వస్తున్నాయండి నైట్ టైమ్స్ వస్తుంటాయి నైట్ ఏం వస్తున్నాయి మంచిగా ఉంటాయి వెళ్ళిపోతాయిండి కానీ ఇప్పుడు అసలు ఏవి కనిపించట్లేదండి జింకలు ఇలాంటివికూడా తక్కువ అయిపోయినయండి
అవునండి ఇప్పుడు ఏవీ లేవు అసలు ఇంకొన్ని రోజులు అయితే కుక్కలు కూడా కనిపించేవేమోని భయమేస్తుందండి
ఆ అవునండి అసలు ఈ ఈ పక్షులు చాలా మంచిగా ఉంటాయికదండి చూడ్డానికి
అవునండి పక్షులు ఉంటే అంటే ఊరు సైడ్ అంతా పక్షులు ఉంటేనే అందాం కదండి ఇప్పుడ ముంద అయితే గిన పద్దెని పూట్ల అంతా పక్షుల సౌండ్ వల్లనే అందరు లేసే వాళ్ళండి మార్నింగ్ టైమ్స్ ఇప్పుడైతే అలారం పెట్టుకొని లేయాల్సి వస్తుంది ది
ఆ అవునండి కోడి కూత వల్ల మనం లేచేవాళ్ళం అవును ఇంత టైం అయింది అనేసి అనుకుంటా ఉండే వాళ్ళం ఇప్పుడు ఏడండి అందరూ అల్లారము అల్లరము అనుకునేసి ఆ టైంకి లేస్తున్నారు
అంటే ఎవ్వరు లేరండి ఇప్పుడైతే
ఆ అవును అదే అండి ఈవినింగ్, మార్నింగ్ ఎప్ ఇప్పుడో వెళ్లి, ఈవినింగ్ అదే పక్షులు అడుచుకుంటూ ఈవినింగ్ టైమ్స్ మంచిగా ఉండేది కదా అండి.
అవునండి అవును
ఫోన్స్ యూస్ చేయడం వల్ల అసలు ఒక్క ప పక్షలు కూడా కనిపించట్లేవ్ అండి ఎప్పుడై మనము పార్క్స్ వెళ్ళనా కూడా అక్కడ కూడా చిన్న చిన్న జంతువులు ఆ ఇలాంటి వన్నీ ఉ టాయి కదండి పార్క్లలో ప్రతి ఒక్క చోట జంతులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక్కటీ పెడతారు కదండి సింహాలు, పులీళ్లు, పాములు అన్నీ ఉండేవి కదాండి
జూస్ ఇప్పుడు కూడా జూలో, ఉం పోతే దొ ఉంటాయండి. జూ జుకెల్తే, చూడొచ్చ అండి అన్ని ప్రతి ఒక్క ప్రతి ప్రతి రకాల జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి ఉంటాయండి అక్కడ ఇప్పుడు ప్చ్ అంటే బయట ఎప్పుడు మనం చూడాలంటే నే ఉండవండి. ఇప్పుడు ఊరు సైడ్ ఎ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడాలంటేనే ఉండదు
ఊ అవునండి ఎక్కడిక వెళ్లేే ఉండదు ఇంక జూకిెళ్ళి వెళ్ళాలింటే మనం ఎప్పుడో కదండీ మనం ఎప్పుడైనా మనం బిజీ ఇప్పుడు బిజీగా ఉంటాం మనం గుడా జూ కెల్లలేము కదండీ
అవునండి అవును ఇప్పుడే అంటే వర్క్ క్ బిజీలో, ఎవరు ఎప్పుడు వెళ్ళలేరు కదండి! జూస్, జూకి వెళ్ళి చూడాల అంటే కూడా కష్టం అండి. కానీ ఇప్పుడైతే చిన్న పిల్లలు కూడా అందరికి మొబైల్ లో చూపించే ఇది యాప్ పక్షి ఇది ఆ జంతువు అని చెప్పాల్సస్తోందే గాని బయట అప్ ఇప్పుడైతే బయట చూపించి చిన్న పిల్లలకి కూడా చెప్పేవాళ్లండి ఇది ఇలాంటి పక్షి అని గా పేరు చెప్పి చెప్పేవి చూపించేవాళ్ళు. ఇప్పుడైతే మొబైస్తో చూపియాల్సి వస్తుందండి. అప్పుడు అలా ఉండేది అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ కూడా కనిపించవండి ఎక్కువ కుక్కలు కూడా ఇప్పుడు చూడండి చానా తక్కువైపోయినాయండి అప్పుడులా లేవు ఎక్కువ ఇక్కడను
ఆ అవునండి కుక్కకుండే విశ్వాసం ఎవరి కే ఉండదండి అస్సలు
మనం మనుషుల్ని పెంచుకోవడం కంటే కుక్కన్నీ పెంచుకోవడమే బెటర్ అండి
చాలా అండి అసలు ఎంత మంచిగా ఆ దేం ఎక్కడ ఉన్నా, మనకి ఏమైనా ప్రమాదం ఉన్నా కూడా అదే మనము దానికి మంచిగా మనం ఫుడ్ పెట్టి పెంచేతే ఎక్కడున్న మనం ప్రమాదంలో ఉన్నా కూడా కాపాడుతుంది కదండి ఇప్పుడు ఆ సినిమాలలో కూడా చూస్తున్నాము కానీ ఎవరండి కు కుక్క కనిపిస్తే చాలు తోలడం తప్ప ఏమీ లేదు
తోలె తొలేయడం కన్నా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి అండి అవి కూడా ఎక్కువ కనిపించవు అప్పుడైతే వీధి వీధి ఎన్నెన్ని కుక్కలు ఉండేవో అండి, అసలైతే ఇప్పుడైతే చాలా రేర్! ఇంట్లో పెంచుకోనే కుక్కలకా. ఆ అంతేగాని బయట ఏవి ఎక్కువ కనిపించవండి
ఆ అవున అవునండి ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ప్లాస్టిక్ ఎ ఎక్కువ అవ్వడం వల్ల జంతువులు చనిపోతున్నాయి కదండి అవి తినీ ఫుడ్ లేకపోవడం వల్ల చనిపోతున్నాయి కదా అండి అలా కూడా అలా కూడా అంతరించిపోతున్నాయండి అసలు ఇవన్నీ ఇ అప్పుడు అప్పుడులాగ ఇప్పుడు అసలు లేదంటడి ఆ మొత్తంగా చేంజ్ అయిపోతున్నాయి పెంచుకోవాలన్నా కూడా పెంచుకోలేకపోతున్నారండి ఇంకా ఎవ్వరు పెంచుకోలేరు
అవునండి చానా తక్కువే ఇప్పుడు కూడా సిటీస్ లో ఆ పెంచుకుంటూ ఉంటారు ఊరు సైడ్ అంతా చానా తక్ తక్కువే అండి పెంచుకునేది కుక్కల్ని కూడా
ఆ అవునండి ఇంకా పక్షులు అంటారా అస్సలు అస్సలు లేవండి ప మక్సిమం ఊర్లక వెళ్లిన కూడా అప్పుడ అయితే కిల కిల అంటూ మంచిగా సౌండ్స్ చేస్తూ ఇంకా
ప్యారేట్స్ అయితే అస్సలు కనిపించవండి. ఇప్పుడు ఎక్కడ కూడా లేవు ప్యారేట్స్ గాని, ఉం కాకులు కూడా చాలా తక్కువ అయిపోయినాయండి ఇప్పుడయితేగిన
అదే ఇప్పుడు ఒక కాకే కాని ఏదైనా ఏమైనా కనిపిస్త తే మంచిగా ఉంటుదండి
అవునండి అవును ఇప్పుడైతే ఆ ఇప్పుడు ఎవరైనా చనిపోయిన ఇప్పుడు ఏమన్నా ఫుడ్ అంటే పూజలు చేసినప్పుడు ఫుడ్ పెట్ట తారు కదా కాకులు తింటేనే అతె అసల్ అలాంటి టైమ్ లో కూడా చాలా తక్కువ అండి అసలు ఏదో ఒకటో రెండో వస్తాయి అంతే అండి ఇప్పుడైతే గిన
ఉం అవునండి అప్పుడయితే గుంపు చుట్టుకొని తింటా ఉంటాయి ఇప్పుడు అయితే అసలు లేవు కద
ఇప్పుడైతే అస్సలు లేవండి అలా
ఆ అవునండి
ఏంటోనండి అసలు ఇంకా వస్తూ వస్తూ అయితే మనం ఇంకా జూక్ వేల్లే తే చూ చూడాల్సి వస్తుందండి. ఇంక అయితే ఇంక కొన్ని రోజులు వెళ్ళిపోతే! ఇక్కడ ఒకా పక్షి కూడా ఒక జంతువు కూడా కనిపించదేమో అని భయం వేస్తుందండి
ఆ అవునండి అదే పక్షులు కని ఇప్పుడు పక్షులు కనిపిస్తుంటే అవు నా పక్షు పక్షులను చూసినాన ఆశ్చర్య
అవునండి అవును ఇప్పుడు జనరేషన్ చిన్న పిల్లలకి అయితే నిజంగానే ఆశ్చర్యంగా చూస్తారండి వాళ్ళు ఇది పక్షిన అని ఎందుకంటే? వాళ్ళక్ వాళ్ళు ఎలా చూడరు కదండి, సీతాకోక చిలుకల గాని. ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించే వండి తూనిగలు ఇవన్నీ
ఆ అవునండి అవునండి చేతి మీద పెట్టుకోనేసి మ ఎక్కువ ఉంటే చోట అయితే మనం మధ్యలో నిలుచుకున్నా కూడా మనం మన చేతి మీద గాని మన ఫేస్ మీ కనీ కూడా వచ్చిందె
అవునండి అవును ఉడుతలు కనీ ఇలా ఏవి అసలు ఏ ఒక్కటి కూడా లేవండి ఇప్పుడు
ఆహా అస్సలండి మంచిగా ఉండేది ఎక్కడ చూసినా అవే ఉండవండి అప్పుడు ఇప్పుడు వాటి వల్ల కూడా అండి పూల మీద అవి నిలుచుకొని ఉంటే చూ
అవునండి అవును ఇప్పుడు అసలు ఏవీ లేవండి
ఆ లేవండి అంతగా పోను పోని ఒక్కటి కూడా దొరకవండి మనక్ చూపించడానికి గాదు అవి ఏ
కి పెళ్ళైపోయి మన పిల్లలకి చూపించాలన్నా మన జూకే వెళ్లాల్సి వస్తుంది కాని ఎక్కడ రోడ్ సైడ్ ఊరు సైడ్ అలా కనిపించవండి
ఆహా అంగది ఊరు సైడ్ కనిపిస్తున్నాయి అంటే ఇంగా అది బై మిస్టేక్ ఎక్కడన్నా దొరి కుండాలి అంతె అంతేండి
అవునండి అదేమో నిజమేనండి ఈ మధ్య అన్ని అన్ని చోట్ల ఇలాగే జరుగుతూ ఉంటుందండి
ఆహ ఆ ఆ అవున అవునండి చిన్న పిల్లలు కూడా ఇవి చెప్పకపోతే అవి కూడా గుర్తుండవండి వాళ్ళ
అవునండి వాళ్ళకి అప్పుడప్పుడు ఫో ఫో ఆ ఇప్పుడైతే చిన్న పిల్లలంతా ఫోన్ కి అడిక్ట్ అయిపోయినారండి ఫోన్ లో చూపిస్తూ ఉండాలండి ఈ ఈ పక్షి పేరు ఇది బర్డ్ ఇది ఇది జంతువు ఇది అని ఇలా ఫోన్ లో చూప్ సి వస్తుంది కానీ బయట కూడా ఎక్కువ కనిపించదు కదండి మనం చూపించి చెప్పడానికి వాళ్ళకి
ఆ అవునండి అదే
కోసమైనా మనము ఏవన్నా స్టిక్కర్స్ అలా దొరుకుతుంటాయి కదండి బయట అవి తెచ్చి చూపించి అలా చెప్పాల్సి వస్తుందండి ఇప్పుడైతే
ఇప్పుడున్న జనరేషన్ లో ఏమైనా యాపిల్స్ ఇలాంటివి ఏపీసులు చెప్తున్నప్పుడు చె చెప్తాం కదండి బడ్స్ చెప్పాలంటే ఈ బడ్డ్ ఇదే నా అనేసి అడుగుతారేమొ
అవును నిజమే అండి అదేమో
ఆ అవునండి
డైరెక్ట్ గా ఉన్నట్ల ఫొటోస్ లో కూడా స్టిక్కర్స్ లో కూడా ఉండవండి ఏవి ఏవి కూడా డైరెక్ట్ గా చూస్త చూసినప్పుడే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది కదండి
ఆ అవునవునండి ఏఐ అంత మార్చేసింది
అవునండి, అసలు ఏ ఐ అబ్బా ఏ ఐ చూడక చూసేకే అవ్వదండి ఇప్పుడైతే
అవునవునండి
మన అమెరికా కాలా ఉన్నా ఉండాలన్నా కూడా దాంట్లో క్రియేట్ చేస్తుంది అది
ఒరిజినల్ ఫోటోని ఎలా పడితే అలా చేస్తున్నారు ఇంక పక్షులూ
అవునండి నిజమేనండి సరే అండి ఓకే అండి మంచి సమాధానం అందించినందుకు ధన్యవాదములండి
మీకు కూడా థ్యాంక్స్ అండి మంచి విషయాలు చెప్పారు
ఓకే థ్యాంక్ యూ అండి
ఓకే అండి బాయ్ అండి మరి
బాయ్
ఓకే